హలో సార్ గుడిఈవినింగ్?
గుడ్ ఈవెనింగ్ సార్ ఎలా నెట్వర్క్ నెట్వర్క్ ప్రాంతంలో ఉన్నారా సార్ మీరు?
ఆ నెట్వర్క్ ఉన్నా సార్ బాగా వస్తుందా అండి మాది
ఇప్పుడు ఇప్పుడు అద్భుతంగా వస్తున్నారు. సార్ ఇప్పుడు అద్భుతం ఇంతకు ముందు ప్రీవియస్ టైమ్ ఏమైనా సార్ అచ్చివ అసారు అప్పుడు
అది ప్రీవియస్ టైమ్ లో ఎవరిదో వైఫై కనెక్ట్ అయి ఉండే అండి నాది వైఫై ఆన్ ఉండే అది తక్కువ సిగ్నల్స్ ఎక్కువ సిగ్నల్స్ కావడం వల్ల వాయిస్ అనేది డిస్టబెన్స్ వచ్చినట్టు ఉంది.
వా వాయిస్ అనేది అంతరాయం కలిగింది సార్ అది
అవున అవునండి
సార్ ఇప్ ఇప్పుడు అద్భుతంగా వస్తున్నా సార్ ఇప్పుడు ఇప్పుడు చాలా అద్భుతంగా వస్తున్నా సార్ మీ మాట ఏ ఓ మీ మాట చాలా స్పష్టంగా వస్తున్నా సార్ ఇప్పుడు
ఆ మీది కూడా చాలా స్పష్ట స్పష్టంగా వినిపిస్తుంది
ఇంకా చెప్పండి సార్ ఈ ఈ ఈ ఈ రోజు ఈ సాయ ఈరోజు ఈ సాయంకాలం మీ దగ్గర వాతావరణం ఎలా ఉన్నది సార్
మా దగ్గర వాతావరణం క్లౌడీగా ఉంది చినుకులు పడుతున్నాయి ఇయాల ఇయాల వెళ్తున్నారా అండి మీరు
ఏ లేదు సార్ ఈరోజు నేను వెళ్ళట్లేదు సార్ కొన్ని అనివార కొన్ని అనివార కారణాల వల్ల ఈ రోజు కొంచెం నేను వెళ్ళట్లేదు సార్ మరి భగవంతుని ఆశీస్సులు ఉ అే గనక రేపు తప్పనిసరిగా కోరుకోవాలి సార్ మరి రేపు
అ్యేమో అండి నేను కూడా పోదాం అనుకున్నా కానీ వర్షం పడుతుంది మరి ఆలోచిస్తున్నాండి పోవాల వద్దా అని
నేను ఈ రోజులా వెళ్ళలేదు కానీ కానీ రేపటికి కొంచెం భగవంతుని ఆశిస్తూ కావాలి సార్ ఆశీస్ ఇప్పుడు వస్తే తప్పనిసరిగా నేను వెళ్ళడం అనే జరుగుతుంది సార్ చూడాలి మరి భగవంతుడు ఎలా దీవని చాడో మరి
ఓకే మీకు ఎవరైనా ఉన్నారా అండి ఆ అటు సైడ్ ఫ్రంట్ సో అటు కూడా వస్తుంది వర్షం ఎందుకంటే ఇది ఎట వస్తే అటే వస్తుందండి వర్షం
ఆ అంటే అటు సైడ్ ఫ్ర మిత్రులు ఉన్నారు సార్ మిత్రులు ఉన్నారు
ఆ కనుక్కోండి ఒకవేళ ఉందా లేదా ఏంటి
మీ మీ మీకు నేను కనుక్కొని తప్పనిసరిగాడ్ మీకు సమాచారం అనేది ఇవ్వమని జరిగింది జరుగుతుంది సార్ ఇంకా సార్ మీది ఈరో ఈ రోజు దినచర్య ఎలా సాగిన సార్ మీది
నార్మలే అండి కాకపోతే ఇవాళ హాలిడే కదా కొంచ ఇంట్లో తాగింది లేకపోతే రోజు ఆఫీస్ లో ఉంటుండే
సార్
ఇ వంట ఇంటిలోనే గడిచిపోయింది
ఈ రోజు ఇంట్లోనే సాగిన సార్ అయితే ఇప్పుడు మీ సా మీ మీరు ఇలా మార్కెట్ లోకి వెళ్ళి గప్ప చూపు తినడము ఇట్లా ఫ్రైడ్ రైస్ అంటే అఔట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల మీకు ఏమన్నా ఇష్టం ఉన్నా సార్ మీరు తింటారా సార్ అట్లా వెళ్ మీర్ ఎప్పుడన్నా
నేను యాక్చువల్ గా బయటకి వెళ్ళడం చాలా రేర్ అండి ఏమో అవసరం నిమిత్తమే ఏమైనా ఉంటే వెళ్త తాను తీసుకొచ్చ ఇది చేస్తాము ఆ తర్వాత బయట ఫుడ్ తినడం కూడా అంత ఎం ఇష్టం ఉండదు ఆ చిన్నప్పుడు అంటే నేను చదివే టై లో అప్పుడు వెళ్తుండే అండి ఫ్రెండ్స్ వెళ్తు ఉండే తింటుండే తెస్తుండే
సార్
కానీ ఇప్పుడు సటన్ మన ఒక ఏజ్ వచ్చిన తర్వాత బయటి అవాయిడ్ చేస్తే బెటర్ అండి ఆఫ్టర్ థర్టీ ప్లస్ అనేది కొంచెం దాని తర్వాత నుండి మనం జాగ్రత్తగా ఉండాలి
అంటే మీ ఉద్దేశమా సార్ అట్లో అవాయిడ్ చేస్తే బాగుండు కావచ్చ అని మీరు అనుకుంటున్నారు
లేదు లేదు అవాయిడ్ చేయాలి అంటున్నాను అందుకనే నేను కొంచెం బయటి ఫుడ్ అవాయిడ్ చేస్తాను ఇక ఎప్పుడైనా ఎవరైనా ఇట్లో కలిసి పోదామ అంటే అప్పుడు తినేస్తాను కాని పర్టికులర్ గా నేన వెళ్ళి ఆ ఫుడ్ తినడం అట్ల అయితే ఇప్పటి వరకు ఏం చేయలే సార్ ఫుడ్ కి ఎక్కువ నను ఇంపార్ ఆ ఇంపార్టెన్స్ సియనా అండి కొందరు ఎలా ఉంటారంటే ఈ ఈ ఫలానా ఈ ఐటెం అక్కడ బాగా దొరుకుతదని అంత దూరం కూడా ప్రయాణించి అది తిని వస్తరు అది ఏమ ఏ ఏమైనా గానియండి ఉన్నారు మా అట్లా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు పకోడి గాని మిర్చి అంటే ఫలానా ఊర్లో బాగ దొరుకుతయ్ ఫలానా ఎక్కడా మంచిగ దొరుకుతదో అక్కడ వాళ్ళు చేసే వస్తరు తినేసి వస్తరు నాకూ నాకు గమ్మత్ అనిపిత్తది ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ ఐ టం గురించి వీళ్ళు త్రీ ఫోర్ హండ్రెడ్ పెట్రోల్ ఖర్చు పెట్టుకొన్ మరీ పోయ్య వస్తరు
హా రుచికరంగ ఉంటదిగ సార్
కానీ నేను అట్లా ఫుడ్ కి అంత ఇంపార్టెన్స్ ఇయ్యనండి అసలయితే బయటి ఫుడ్ తిననే తినను ఎందుకంటే ట్రస్ట్ మనకు తెలీదు కదా అండి వాళ్ళు ఎట్ల వాడతరు ఏం వాడతరు వాళ్ళు రుచిగా రుచిగా ఉండాలని ఏమేమో ఏస్తూ ఉంటరు కెమికల్స్ ఆ ఆ కలిపినయ్ ఆ అదే మనం బ్రహ్మాండంగా ఇంట్లో తెచ్చుకుంటే మ మనని మంచిగ హెల్దిగా కూడా మంచిగూడ తిన తినచ్చు మళ్ళా మన ఇంట్లో గూడా తినచ్చు
మీ మీరు మీరు ఎక్కువ ఇంట్లో తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తారా సార్ మీరు
సార్
మీరు ఎక్కువ ఇంట్లో తినడం కోసమే ప్రిఫరెన్స్ ఇస్తార సార్ మీరు
అవునండి ఇంట్లోనే ప్రిఫరెన్స్ ఇస్తాను ఎవరైనా దావత్ ఇచ్చినా ఇంట్లోనే ఇంటికి వెళ్ళడం కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉంటది ఫ్రెండ్స్ వాళ్ళవి అట్లా వాళ్ళు దావత్ అవి ఇచ్చినప్పుడు బయట ఇస్తారు అప్పుడు అటెండ్ చేస్తాను
ఓకే ఓకే సార్ ఇంకా ఈరోజు ఇంకా ఈ మనా ఇప్పుడు మొహర్రమ్ వస్తున్నా సార్ మొహర్రమ్ గురించి నాకేమైనా చెప్పగలుగుతారా సార్
ఉ
మొహర్రమ్ గురించి నాకేమన్నా చెప్పగలుగుతారా సర్ ఏమనా
మీకి ఏం డౌ ఉంది మీకు మామూలుగా బేసిక్గా అయితే తెలుసు మహోరం అనేది అసైను వల్ల ఆ ఆ ఏమంటరు త్యాగానికి ఇది నిదర్శనము అని తాగా ఫలంగానే ఈ రోజు జరుపుకుంటుం కాకపోతే మనం లంగాణ మా ఆ మ మన కల్చర్ లాగా జరుపుతు ఉంటరు
అయితే సార్ ఇది మనకు దీని అసలు మూలం మూలం ఏంటి చెప్పగలుగుతార
మూలమ అంటే ఏం లేదండి ఇది నిజానికిన్ను అబద్ధానికి మధ్య పోరాటం
హ
అంటే మంచి ఆ మంచికి చెడుకు మధ్య పోరాటం అండి అది సింపుల్గా చెప్పాలంటే
సార్
ఆ వీళ్ళు ఇప్పుడు హుస్సైన్ వాళ్ళు అయినా తెలుసు కదా మహమ్మద్ ప్రవాక్ అప్ప వల్ల మనవళ్ళు హసైనడి హసైనా వీళ్ళ ఏమో కరెక్ట్ దీని గురి వచ్చి వీళ్ళు కొట్లాడితే వీళ్ళ ఆపోజిట్ లో ఎయసీద్ అని ఉండే ఆయన మొత్తం ఇగ అ ఆయన కూడా ముస్లిమే ఉండే అంటే ముస్లిం లోనే ఉండే కాకపోతే ఆయనే ముస్లింకి విరుద్ధంగా పనులు చేసుకుంటా
ఉ అంటేయన అన్ అంటాయనా అన్ ఎంతయినా మనిషి ముస్లిమే కానీ అగేన్స్ట్ ముస్లింకు ఉండినా సార్ అతను
అంటే మీ నాన్న పేరు మాత్రం ముస్లిం దండి
సార్
పనులు మాత్రము మొత్తం ఆ ఇస్లాం కి అగేన్స్ట్ గా అన్నట్టు తాగడం. ము తినడము
బా
ఆ ఆ తర్వాత ఆ అంటే దినా చేయడము
సార్
అంటే ఇస్లాం దేని దేని అయితే అవాయిడ్ చేయమని స్ట్రిక్ట్ చేసిందో
సార్
ది వాళ్ళు కామన్ గా చేసే వాళ్ళు
అంటే ఇస్లాం దేనికి దేనికి అయితే స్ట్రిక్ట్ చేసిండో వాళ్ళు దాన్నే ప్రోత్సహించే వాళ్ళన్నట్టు
దానికి ప్రోత్సహించే వాళ్ళ
ఓకే ఓకే సార్ ఇలా ఇప్పుడు ఇది ఇది జరిగి ఈ యుద్ధాలు జరిగినా సార్ మరి దీనికి
అవునండి యుద్ధాలు కాదు ఫస్ట్ ఏందంటే నే ఆ మన ఆయనమన్నారు కదా రుసయన్ ఉండే అప్పుడు అయితే ఈయనే నా బయట ని స్వీకరించండి అంటే నా గవర్నమెంట్ ని స్వీకరిం చమని లెటర్స్ పంపిస్తాడు.
సార్
ఆ లెటర్స్ పంపిస్తే ఈయనే లేదు నేను నీ బయటని నేను స్వీకరించను. అంటే నీ మాటను నేను స్వీకరించను. ను ఇస్లాంకి మొత్తం అగేనెస్ట్గా చెప్తున్నావు అన్నట్టు అట్లా జరుగుతూ ఉంటాయి చర్చలు మళ్ళా దాంట్లో చాలా సన్నివేశాలు అవి జరుగుతూ ఉంటాయి కుమ్మకాయ మళ్ళా ఆ కుఫా వాళ్ళు మీరు రావాలి ఇటు వస్తే గాని ఇది ఉండదు లేకపో పోతే మాకు ఎజిదు ఇది చేస్తున్నాడు.
ఆ
అన్నట్టు వాళ్ళు లేఖ రాస్తే వీ ఈయనే మళ్ళా అటు వెళ్ళడానికి పోతే అక్కడ కరబల దానే ప్రాంతం ఉంటది కర్బలాని ప్రాంతం దగ్గర యజీద్ వల్ల
అ
ఆ ఏమంటారు సేన మొత్తం ఇళ్ళను రౌండ్ అప్ చేస్తది ఇగ దాన్ తర్వాత తర్ కరబలా అగుతది యుద్ధం అయితది ఇళ్ళు సెవెంటీ టూ మెంబర్స్ ఉంటారు వాళ్ళు నియర్లీ టెన్ థౌసండ్ వరకు ఉంటద్
అవునా సార్
ఆ
ఓకే ఓకే సార్ అయితే ఇప్పుడు మరి ఇప్పుడు టెన్ థౌసన్ ఉన్న మెంబర్స్ గెలిచారా వీళ్ళ త మంది ఉంటర్ సార్
ఆ అ
టెన్ తౌసండ్ ఉండే వీళ్లెంత మంది ఉండే సార్ వీళ్ళు ఇప్పుడ్ సెవెంటీ టూ మెంబర్స్ టెన్ థౌసండ్ మెంబర్స్ పైన యుద్ధం చేస్
అవునండి అవునండి
అంటే చెడు వ్యక్తులు అనేది పదివేల మంది ఉండే
అవును
చెడు వ్యక్తులు అనేది పది మంది ఉండే మంచి వ్యక్తులనే డెబ్బైరెండు ఉండే అంటే ఇప్పుడు
అందులో సెవెంటీ టూ మెంబర్స్ తో ఒకరు ఒక్కరు బతికార్ అండి మిగతర అందరినీ వాళ్ళు చంపేచారు అది హుస్సైన్ హుసైన్ పెడ్ద్ద కొడుకు లైనుండా అదిథి నీ
య మరి అతన్ ఒక్కడ్ ఎలా బత్
అతన్ ఆయనే ఎ ఏందంటే అప్పుడు యుద్ధం టైమ్ లో సిక్కయి ఉంటాడు బాగా
ఆహా
అయితే అప్పుడు ఆ నేన్ ఉ అప్ అయినా ఆయన నేను వెళ్ళి కొట్లాడతా అంటే హుస్సైన్ పర్మిషన్ ఇయ్యారు ఆయన హసన్ వల్ల కొడుకు అయి ఉంటాడు పెద్ద కొడుకు
అ సార్
మా అన్న ఇది జ్ఞాపకమ మళ్ళా నీ ఎంతు రాలేదు అని ఆయనను ఆపేస్తారు అట్లా అని ఆయన బతుకుంటడు మిగతా అందరూ ఇదయితరు
మి మి మిగతా అందరు ఇదయితారు
అ బతుకుతడు అద మళ్ళ లేడీ సుంటరు
లేడీస్కుంటార సార్ ఇందులో
ఆ లేడీస్ గుడా ఉంటరు లేడీస్ లేడీస్క్ గుడా ఆ చంపరు అలో వాళ్ళని బంధించి మళ్ళీ ఆ యజీద్ దగ్గర తీసుకెళ్తారు
ఓకే సార్ మంచి మంచి విషయాలనే చెప్పడం జరిగింది సార్ ధన్యవాదాలు సార్ మీతో మా
ఓ ఓకే అండి నేను ఒక కాల్ అటెండ్ చేసిన తర్వాత మళ్ళీ చేస్తా అండి మీకు
సార్ నా కా నా సార్ నాతోని నాతోని సమాచారం అయిపోయింద్రత చేయండి గదా సార్ మీరు
ఆ ఒక మా మామయ్య అర్జెంట్ కాల్ చేసారండి ఒక్కసారి తింది ఒక్క రెండ్ నిమిషాలే అంతే
సార్ నాకు చెప్పండి సార్ ఇన్ఫార్మ్ చేయండి మరి నేను వెయిట్ జేస్తూ ఉంటా కదా